హలో
ఆ హలో
నమస్కారం
జాబ
జాబ్ మార్కెట్ అంటే అంటే మీరు ఏడో మనిలో జాబులు చూస్తున్నారు
ఐటి
అయిటి ఐటి ఐటిలో ఎక్కువ కాంపిటీషన్ ఉంది చాలా మంది ఐటీ కోసమే వస్తున్నారు.
కే
ఏ మే సపోర్ట్ నే ఒక్క చేసుకుందాం అనుకుంటున్నారా
ఇప్పుడు ఇరవై ఎయిటీన్ మంచిదా ఉందా లేదా
అంటే ఆ వీడియో ఎడిటింగ్
అవునండి ఐటి అయితే
ఐటీలో వీడియో ఎడిటింగ్ అంట
అంటే మీరు ఇంకప్పుడు ఏం చేలేకపోవాలి
ఐటి పిల్డ్ లో అ అవు
అంటే ఇంక ఆప్పుడు మీరు ఏం చేయాలి ఆ ఒక డైరాక్టర్ దగ్గర డైరెక్ట్ పోయి ఇక్కడ కొని అలా చేయాలి
హు అ
అప్పుడు మీరు అంటే
హు
ఆ సినిమా ఇండస్ట్రీలో పోయి అక్కడే ఉన్న ఛాన్స్ చూసుకోవచ్చు కదా
కాదు ఐటీ ఫీల్డ్ లో చాలా మంది
అంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఫ్రం బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ వా. ళ కూడా వెబ్సైట్ డిజైనర్ అలాది చేసుకోవాలి
మీరు ఏం బ్యాచిలర్ ఆ
మేము ఏ
ఇప్పుడు బ్యాచిలర్ స్టూడెంట్ ఆ
ఆ మేం బ్యాచిలర్ మే టాప్
ఏ ఇప్పుడు
ఓ ఆ
మీరు
నేను
అంటే ఇప్పుడు ను వయడమనా అంటే నువ ఏమైనా సెలెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దానికి చేసుకున్నావా
పైతాన్
పైథాన్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నావా.
హ్మ్
అంటే ఫైథాన్ ఒక్కటి ఎందుకని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావ్.
ఫైథానో ఏమున్
తే దాన్ని తో ఎక్కువ ఆపర్చునిటీస్ అలా ఉన్నాయనా
అవున్
మ్మ్ హ్మ్ అంటే ఇప్పుడు ఆడ ఏదన్న ఇంటర్న్‌షిప్స్ ఆన్లైన్ చేసేవా
చేట్
ఆ
ఒ హలో
చే చేసారా లేదా మీరు ఇప్పడువరకు ఏమైనా
చేయలేదు
చేసే అవకాశం ఏమైన్నా ఉంది చేసే ఆలోచన చెయ్యాలి అని
ఆ వచ్చే చేయాలి కా
దీని మీద చేయాలని ఉంది
పట్టుదల ఈ డొమైన్
టే మీరు ఆ ఫస్ట్ ఒక డొమైన్ సరి చేసుకోవాలి ఏ నేను సాఫ్ట్వేర్ పోవాలా టెస్టింగా ఏదో ఒక ఒక డొమైన్ సెట్ జేసుకొని దానికి సంబంధించింది నేర్చుకోవాలి
మ్మ్
అది మీరు ఫస్ట్ డొమైన్ సెలెక్ట్ చేసుకోడానికి చూ చూడండి
ఆ
అది చానా ఇంపార్టెంట్ ఫస్టు డొమైన్ సెలక్షన్ అనేది అర్ధమయితుందా
ఆ మేం ఆ టీమ్
ఆహా ఫస్ట్ ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నా
ఆ
ఫస్ట్ ఒక డొమైన్ ని సెలెక్ట్ చేసుకో అర్థం కావట్లే
అర్ధమవు
అయితే మరి రిప్లై ఇయ్యాలి కదా
టెన్ మినిట్ మాటాడ్తా
ఆ దాని తర్వాత మీరు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ప్రైవేట్ జాబ్ కి ఎట్ట డిఫరెంట్ చెప్పగలుగుతారా.
ప్రైవేట్ జాబ్ సేమ్ సేమ్ అవు ఫస్ట్ ది గవర్నమెంట్ జాబ్ అనుకో సేఫ్ గా ఉంటది. లో ఇంపాక్ట్ ఉంటది. ప్రైవేట్ జాబ్ చాలా రీసెంట్ గా
అంటే గవర్నమెంట్ జాబ్ లో సాలరీలు తక్కువ అలా ఉంటాయి కదా ప్రైవేట్ జాబ్ తో పోలుచుకుంటే ప్రైవేట్ ఎంప్లొయ్ ఫుల్ శాలరీస్ ఊకె చూడద్ద ఉ దాన్ని ఏం చెప్తరు మరి
ఇప్పుడు ఏం కావాలంటే ఏం ఉండదు బేగా అంటం వన్నా అన్ని రావాలంటే అవ్వదు
ఆహా అందుకోసం అది కూడా నిజమే
ఉ
అన్ని కావాలంటే కుదరదు కదా
ఉ మీరు గేట్ ఎగ్జామ్స్ ఎమైన రాశారా
ఆ గేట్ ఎగ్జామ్ రాసాను నిన్న రిజల్ట్ కూడా వచ్చింది కదా
నైస్
ఉ మీరు రాయాలేదా
ఇంకా
ఎందుకు అంట లేదు నువ్వు
రాయ
రాయబుద్ది కాలేదా
అవును
ఆ నెక్స్ట్ ఇయర్ ఎలా అయినా రాసె అవకాశం ఉందా
చూడాలి
చూడాలా
ఉ
ఉ అంటే నువ్ ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తున్నావ్ అనుకుంటున్నావ్
నేను జస్ట్ జస్
ప్రెజెంట్ పైథాన్ ఆ
ప్రజెంట్ పైథాన్
నిదవై పైథాన్ మీద చానా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి నువ్ ఎంత బాగ నేర్చుకో నువ్ ఎంత బాగా నేర్చుకోగలిగితే అంత మేలే
ఉమ్ ఫస్ట్ కంపెనీ
ఫస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చి ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయ్యాక ప్రాజెక్ట్ ఏమి ఇస్తారంటవా
కాదు జాయిన్ అయ్
ఆ అంటే మీ వాయిస్ నాకు కొంచెం క్లారిటీ లేద్ అందుక కోసం అడుగుతున్నా ఫార్మాలిటీ చెప్పండి
ఇప్పుడూ కంపెనీలో జాయిన్ అయిపోయిన వెంటనే పజిల్ ఇచ్చి చేయమన్నారు తర్వాత
ఆ అంటే నీకు ఫస్టు ఫస్ట్ జాయిన్ అయిన ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మీకు ఏమంత ఎక్కువగా కే ముండదు హుమ్ మొత్తం అంటే సీనియర్ టీమ్ టిమ్ ఏడి దగ్గర అక్కడంతా నీకు అన్నీ చెప్తారంతే
కంపెనీ లో సెలెక్ట్ అవాలంటే ఏమైనా స్కిల్ కావాలా అం
ఆ స్కిల్ అంటే అన్ని స్కిల్స్ నేర్చు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సాఫ్ట్ స్కిల్స్
ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చాలా మంది ఉంటే ఎక్కువ
ఆ ఇదే ఏముంటే
ఎగ్ సేసి ఉంటే ఎగ్
ఆ అవును అదేదో ఎక్కువ స్కిల్స్ ఉన్న వార్కి ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి నువ్వు ఎప్పుడు ఏఐ తో యూజ్ చేసి ఎ ఎక్కువ స్కిల్స్ ఉన్నోడికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండవని ఎవరు నా నేను ఎప్పుడు వినలేదు ఇది మీక మీకెవరు చెప్పారు
అంటే ఓ చిల్ల పర్ఫెట్ టేబుల్ అప్పుడు ఉండచ్చు
ఆ అవును అదే అలావున్ వాలకని అన్ని స్కిల్స్
అదే ఇప్పుడు చాలా మంది పొద్దున్నా భయితయి సాంత జవ నమ
నువ్వు స్కూలింగ్ అప్పుడు ఫస్ట్ పైతాన్ చదువుతావు తర్వాత జావా చదువుతావు కానీ వర్క్ ప్లేస్ కి వచ్చినప్పుడు నువ్వు ఒకదాని మీద కదా వర్క్ చేసేది
కాదండి పొద్దున్న చాలా మంది చూసుంటే పొద్ ఆకైతుం మధ ఆవాజ ఉతున్నారు
అంటే నేను చెప్పేది నీకి అర్ధం కావట్లే పా స్కూల్లో ఉన్నప్పుడు అన్నీ చదవాలి ఎందుకంటే ఎగ్జామ్స్ రాయలు కాబట్టి సరిజవుతువ నువ్ అన్నీ అన్న మీ దస్తావా చెయ్యవ్ కద
ది ఏ మ మన్నా
ఆచ చవాఓ అవ్వ ఆ అర్ధం కావట్లే బాగా మాట్లాడువా
అ సరే ఏ